నారా అక్క
బాగున్నానండి బాగున్నారా
ఆ బాగున్నామక్క
ఏం చేస్తున్నారు
ఏం లేదు ఇంతకుముందే కాలేజ్ నుంచి వచ్చినా
అవునా ఎలా ఉంది అటు సైడు వెదరు
చాలా ఎండ ఉంది ఎండ కొడుతుంది ఫుల్ మీ సైడ్
అవునా మా సైడ్ జస్ట్ ఇప్పుడే చిన్న గాలి దుమ్ము వచ్చినట్టు వచ్చింది మళ్ళీ ఇప్పుడు ఎండగ
ఆహా వర్షం వస్తుందా అక్క మీసైడు తువేనిక్ కొంచెం
పడ్డట్టు పడ్డి మళ్ళీ ఆగిపిందీ
ఆహా ఇటైతే చాలా ఎండ పడుతుంది ఇప్పుడైతే ఇట్లుంటే మేలో ఇంకా
ఎండ మేలో వామ్మో కష్టమే నిజంగా
నిజంగా ఎయిట్ ఓ క్లాక్కే ఇక్కడ చాలా ఎయిట్ నైన్ మధ్య నైన్ నుంచే స్టార్ట్ అవుతుంది
ఏంటిది నైన్ నుంచా మార్నింగ్ సెవెన్ సిక్స్ థర్టీ సిక్స్ ఫార్టీకే ఫుల్ ఎండా
మా సైడ్ అయితే
అవునా
యా
ఇంతముందే ఫోర్ ఇంకా ఎంత కొడుతూనే ఉంది బయట ఫైవ్ అయితున్నా కూడా ఈవినింగ్ అవుతున్నా
ఇప్పుడు సిక్స్ కా వస్తున్నా కూడా ఎండ కొడుతున్
వర్షం మంది అక్క రీసెంట్లీ
రీసెంట్ గా వర్షం ఏం పడ్లేదు కాకపోతే ఇటు చుట్టుపక్కల పడ్డాయంట వేరే డిస్ట్రక్ట్స్లా
ఓకే
క్లో అయితే పడలేదు ఇప్పుడు
ఇక్కడ కూడా పడలేదు ఓన్లీ ఎండనే కొడుతుంది డేలీ
మీకు ఎలాంటి వెదర్ అంటే ఇష్టం
కొత్త
మీ వాయిస్ కొంచెం బ్రేక్ అవుతుంది
యా ఇప్పుడు ఓకేనా
లేదు కొంచెం
ఇప్పుడు ఓకేనాక్క హలో
ఓకే ఇప్పుడు ఓకే
మీకు ఏ వెదర్ అంటే ఇష్టం
నాకు విన్టర్ అంటే ఇష్టం మీకు
రెైనీ సీజన్ వర్షం అంటే ఇష్టం
ఎందుకు
ఏమో నార్మల్గా వర్షం అంటే కొంచం ఇష్టం కాబట్టి రెైనీ సీజన్ కొంచం అప్పుడప్పుడు సమ్మర్ నచ్చుతది ఈవినింగ్ టైం బావుంటది.
ఓ గాడ్ సమ్మర్ ఎందుకు నచ్చుతది ఈ రెైనీ సీజన్ల డైలీ రైన్ పడితే ఉండగలుగుతావా డైలీగా ఒక వన్ వీక్
ఉండ గాని నార్మల్గా అప్పుడప్పుడు ఓకే
మరి సమ్మర్ ఎందుకు ఇష్టం
సమ్మర్ ఎందుకో ఈవినింగ్ వెదర్ బావుంటాది కదా అక్క. అప్పుడప్
ఎందుకలాగా
మార్నింగ్ కూడా బావుంటది సమ్మర్ లో
ఈవినింగ్ వెదర్ బావుంటదా సమ్మర్ లో
అవును
అవునా నాకైతే వింటర్ ఇష్టం సో అప్పుడు కొంచము వెదర్ కూల్గాను ఉంటది. ఎండ కొట్టినా అంత ప్రాబ్లమేమి ఉండదు.
అవునా కానీ బాగా చలి వెడితే ప్రాబ్లమ్ అయితది కదా అక్క
బాగా చలి వెడితే ఏం ప్రాబ్లం అయితది మన దగ్గర ఎయిటీన్ డిగ్రీస్, సెవెంటీన్ డిగ్రీస్ కంటే ఎక్కువ చలి ఎక్కడ వస్తదమ్మా రాదు
హు ఉమ్
అదర్ కంట్రీస్ లో అయితే మైనస్ ఎయిట్, మైనస్ సెవెన్ అలా ఉంటది. టెంపరేచరు
అవునా
మూవీస్ కెల్లావా
ఓన్లీ రిస్ సెంట్లీ లేదక్క ఏం ఎల్లలే ఉమ్ నేను ఎక్కువ మూవీస్ కెల్లను థియేటర్కి ఓన్ లీ ఓటీటి
నేను లాస్ట్ చూసిన మూవీ రాజాసాబ్
అండ్ టీవీ
లేదు లేదు థియేటర్ థియేటర్
థియేటర్ లో అది లాస్ట్ చూస్న మూవీ అంటే బ బాహుబలి
బాహుబలి రీ రిలీజా
ఉమ్ నావ మ్ నాకిష్టం ఆ మూవీ అంటే బాహుబలి బావుం టదిగా ఈ రీ రిలీస్ మంచిగా ఉంటది ఆహా చూలేదు పార్ట్ వన్, పార్ట్ టూ కలిపి ఏషిండ్రు కదా ఎక్స్పీరియన్స్ చేద్దామని ఎళ్లినా
నేను వెళ్ళలేను ఆల్రెడీ చూసిన మూవీనే ఏం చూస్ తములే అనుకున్నా ఎలా ఉంది ఆ మూవీకి ఇప్పుడు మనకు టీవీస్ లో ఇచ్చేదానికి దీనికి ఏమైనా డిఫరెన్స్ ఉందా ఏమైన్నా యాడ్ చేసారా సీన్స్.
యాడ్ చేసిండు ఫ్రెం ఇట్లోనేమో అనిమేషన్ ఇచ్చిళు మళ్ళీ రెండు కంబైన్ అయి ఇచ్చింది కాబట్టి షార్ట్ గా వచ్చింది త్రీ అవర్స్ లా కంప్లీట్ అయిపోయింది మూవీ అప్పుడు మనం సిక్స్ అవర్స్ జూడాల్సిసోస్తోంది వస్తుంది పార్ట్ వన్ పార్ట్ టు
ఇంకేం అర్ధం అయితది ఇంగా ఇంకేం అర్ధం అయితద్ ద్ర ఓహో
ఆ కొంచెం చేంజెస్ చేసిల్లు ఎడిటింగ్ లో
ఫేవరెట్ ఎక్టర్ ఎవరున్నారు నీకు
ప్రభాస్ ఇంకా మహేష్ బాబు
ఇద్దరు ఎందుకు ఫేవరెట్ అంటే ఒకళ్ళే ఉంటరు కదా
ఈక్వల్ గా ఈక్వల్ ది ఉన్నారు కొంచెంమొక మెట్టు ఒక వన్ స్టెప్ ఫార్వర్డ్ ప్రభాస్ ఉంటడు
నాకు కూడా ఫేవరెట్ యాక్టర్ ప్రభాసే మర్ రాజా సాబ్ చూడ్లేద
మొబైల్ లో చూసా
ఎంత రేటింగ్ ఇస్త
ఓకే ఎ ఎలాగ మనం ఫ్యాన్స్ కాబట్టి మనం వాళ్ళు ఫ్లాప్ మూవీ తీసినా హిట్ మూవీ తీసినా తీసినా మనకి నచ్చుతది
చూస్తాం మనం చూస్తాం కాపోతే రేట్ హిట్టింగ్ అనేది ఒకటి ఉంటది కదా హిట్ ఫ్లాప్ అనేది ఒకటి ఇవ్వాలంటే ఎలా ఇస్తావ్ అంటున్నా
అంటే టెన్ కి నేను సెవెన్ ప్రిఫర్ చేస్త స సంతే
నేన్ కూడా
అంతేం అందులో కాన్సెప్ట్ లేదు కదా
ఫస్ట్ ఆఫ్ ఓకే కొంచం ఇంట్రెస్టింగా అనిపించింది సెకండ్ హాఫ్ లో మస్త్ అంటే మస్త్ లాగ్
అవును మళ్ళీ టూ మచ్ కామెడీ సెట్ కాల్ అలే
ఆ
అవును
ఫేవరెట్ మూవి ఇంగ వేరే హీరోస్ ఏమనా ఇష్టమా యా నచ్చుతది ఫేవరెట్ మూవీ
మరి వెళ్ళలేదా రీ రిలీజ్ కి
లేదు వెళ్ళలేదు ఆఫ్టర్ మ్యారేజ్ అంటే మూవీస్ కి వెళ్లడం
అవును యా
ఆ, బ్యాచ్లర్ గా ఉన్నప్పుడు పెళ్ళి కాకముందు. అప్పుడు అంటే ఇష్టం వస్తుంటే వెళ్ళే వాళ్ళం అమ్మా నాన్న. పర్మిషన్ ఇచ్చినా ఇవ్వకపోయినా మేం మేళ్త తిన్నా అని చెప్పేసి అంటే వదిలేస్తారు ఇక ఇప్పుడు అలా కాదుగా
అవును
ఇంకేమనా మూవీస్ ఇష్టమా నీకు ఉ హలో
చెప్పండి
ఇంకేమన్నా మూవీస్ అంటే ఇష్టమా అంటున్నా
మూవీస్ ఇష్టం అంటే ఇష్టం ఏం లేదు అక్క అన్ని చూస్తా నేను మూవీస్
ఏ టైప్ ఆఫ్ మూవీస్ అంటే లైక్ చేస్తావ్
మ్ ఫేవరెట్ మూవి గోదావరి గోదావరి ది ఆనందం మై ఆ అది ఇప్పటి వరకు చాలా సార్ల చూసిన. ఇంటికే అందాలా రాక్షసి అదైతే చాలా సార్ల.
అవునా
ఆ
గుడ్ గుడ్. నా ఫేవరెట్ మూవీ అంటే. దేవరా అండ్ సల్లారు.
సల్లారు సల్లారైతే చాలాసార్లు చూసినా.
హ్మ్ మరి అది ఫేవరెట్ అని చెప్పలేదే. హలో వయిస్. విన పడట్లేదురా కట్ అవుతుంది.
నేను త్రీ టైమ్స్ చూసా ఎందుకంటే ఫస్ట్ టైమ్ చూసినప్పుడు ఏమి అర్ధం కాలే. సెకండ్ టైం చూసినప్పుడు కొంచెం అర్థమయింది థర్డ్ టైం చూసినప్పుడు. అప్పుడు పూర్తిగా అర్థమయింది. అందుకే త్రీ టైమ్ చూసా.
నా
దేవరాలో నాకు హీరోది క్యారెక్టర్ నచ్చింది. ఆయన ప్లే చేసిన రోల్ నచ్చ. నచ్చింది సో అందుకే ఆ మూవీ చాలా బాగా అంటే చాలా బాగా నచ్చింది సలార్ తర్వాత అదే. ఫస్ట్ ప్లేజ్ లో దేవరానే కాకపోతే సలార్ కూడా.
అవునా.
యా
నేను ఇప్పటివరకు దేవరా మూవీ చూడలేదు.
చూడు బాగుంది. ఇప్పుడు సీక్వెల్ కూడా వస్తుందిగా.
అవునా.
అంటే ఇప్పుడు కాదు టైం పడుత.
అంతట ఇప్పుడే తీయాలగా.
హ్మ్
ఎలాంటి టైప్ ఆఫ్ మూవీ అంటే ఇష్టం లైక్ యాక్షన్ కామెడీయా. ఆ థ్రిలర్ హారరా.
హర్రర్
ఓ గాడ్ హారర్ మూవీ అంటే ఇష్టమ్మా ఎక్కువ చూస్తాం.
అవును
మూవీ బాగా ఇష్టం అయితే నాకు లైక్ ఓల్డ్ మూవీ అది పిష పిషాచి సంథింగ్ ఉ.
యా నేను కూడా చూసా.
అది బాగుంటాది.
నేను కూడా చూసాగాని అంత గుర్తులేదు స్టోరీ. కొంచెం చెప్తే క్యారి చేసుకోవచ్చు మేబి.
హ్మ్
హ్మ్
అది ఒక రోజు నైట్ లో చూసినాం నేను ఇంక ఒకక్క హాస్టల్ లో అంటే అప్పుడు హాస్టల్. లైక్ సమ్మర్ వెకేషన్ అందరు వెళ్ళిపోయిళ్ళు. మేము వెళ్ళాలి బట్ లేట్ మేము ఇద్దరమే. ఆహా ఇంకా మా రూమ్ లో మేమి ఇద్దరమే ఉండి అక్క నేను. అయ్య లేదు మాకు చూసే చూసే ఉన్నాం కదా
అవునా సరే రా మరి
ఆ ఓకే అక్క
ఓకే
ఓకే